ఆ వినపడుతుందా
ఆ వినిపిస్తుందండి
ఆ
ఏం చేస్తున్నారు
మేమా ఇప్పుడే భోజనం చేసినాం
ఏం కూర చేసుకున్నారు
ఈరోజు కందిపప్పు మీరు ఏం కూర చేసుకున్నారు
నేను చీకుడు పప్పు
చిక్కుడు పప్పు ఆ పెట్టారావళని ఆ కంది పప్పు పల్స్ మ్మ్ హ్మ్
గందిపప్పు ఎట్లా చేసారు ప సరేనా కారప్పప్ప
కందిప పోరుదు పల్సర ఏస రుజులు పప్పు వేసి తిన్నాం మాడికాయలు అందుకొని కారపప వసర అది ఎట్లా ఏసరు
ఆఓ
ఇప్పుడు మళ్ళా ఒకగా తర్వాత ఇప్పుడైతే లేవు నిన్నటి వరకు ఉండే నట
ఇక్క పెట్లిస్తళ్ళ అవుతుంది కదా
ఉ తర్వాత ఒకగా జరిగితే శ్రీరామన్న పోయిన తర్వాత అక్కడ జరుగుతు తున్నాయా ఆ ఎ్యారా ఎప్పుడన్నా పెళ్ళికి ఈ మధ్య
మీ దగ్గర పెళ్ళళ్ళు ఎలా మలు విటి ఇస్తారు
మా దగ్గర పెళ్ళిళ్ళ ముందు పెళ్లి చూపులు చేసుకుంటారు తర్వాత అబ్బాయి అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్న తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు
అ
కట్న కానుకలు లేదా గోళ్ళు పెడతారా ఎంగేజ్మెంట్ ఎప్పుడున్నది అని ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అబ్బాయి ఇంటికి అమ్మాయి అమ్మాయింటికి అబ్బాయి వాళ్ళు అందరుూ పోయి చూసుకొని వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంటారు ఎంగజ మడి ఉన్న తర్వాత ఎంగేజ్మెంట్ లోనే ఇది చాలా వరకు అయితే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఒక దగ్గర కావాలంటే అమ్మాయి వాళ్ళ ఇట్లోనే చేసుకుంటాం
స్తారు
అమ్మాయి వంటలు చేస్తారు ఇక్కడ కూడా చాలా మంది ఎప్పుడు పెిండి కార్డు పెట్టుకుంటారు అక్కడనే ఎంగేజ్మెంట్ లోనే పెళ్లిమహూర్తు ఎప్పుడు అవన్నీ పెళ్లిి పత్రిక రాసుకొని ఇకప్పుడు ముందు ఇంట్లో శుభ్రం చేసుకొని చిున్నాలు వేసుకోవడం గాని ఇవన్నీ వేసుకున్న తర్వాత కాళ్లు కొట్టిస్తారు కాళ్లు కొట్టించి ముందు వేములవాడ స్తారు మొక్కలు తీర్చుకొని
అమ్మాయినైనా అబ్బాయినైనా స్నానం చేయిస్తారు అక్కడ గుడవుల
ఉ స్ానం చేయిించే అళ్ళ తీసుకపోయి స్ం చేయించి మొక్కలు పెట్టి వస్తాం వచ్చి ఇక అబ్బాయి వాళ్ళింటికి తీసుకెళ్ళి కార్డు ఇస్తాం తర్వాత ఆ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు
హ
అప్పుడు ఈ ఇచ్చిన తర్వాత పాండ్లు మొదలు పెెట్టుకుంటాం ఇ మనం కాళ్ు పంచుకోవడం కానీ అబ్బాయి వాళ్ళ ఈ అన్నకు చుట్టాలకు అందరికి పంచుకుంటాం కాళ్ళ ఒక రోజు పెళ్లి బట్టలే పోతాం
పెళ్లి బట్టలు మీ ఊర్లో దొరుకుతాయా అండి కరీంనగర్ వెళ్తారా
రకు కరీంనగారే వెళ్తాం ఎక్కువ కరీంనర్ నచ్చకుంటే హైదరాబాద్ కూడా వెళ్ళి తెచ్చుకుంటాం అట్లా అమ్మాయికి లక్ష ఇస్తే అబ్బాయికి యాభై వేలు ఇస్తాం పెళ్లి బాట్లకి
ఎవరి బట్టలు వాళ్ళే తెచ్చుకుంటారా
అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటే అట్లా లేదంటే ఒకే దగ్గర తీసుకోవాలంటే ఒక దగ్గర తీసుకుంటాం
ఉం
అట్లా ఎవరుయళ్ళని వాళ్ళు చెప్తే అట్లా తీసుకుంటాం లేదంటే ఒకే దగ్గర ఉంటే ఒకే దగ్గర తీసుకుంటాం వాళ్ళ ఇష్ట ప్రకారమే కదా అట్లా చేస్తాం ఇవన్నీ కాళ్లు వంచుకుంటాం ఇక పెళ్లికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటా ఉంటాం
మళ్ళీ ఫంక్షన్ చేస్తార ఆ ఊరోళ్ల ముందు
ఆ చేస్తాము వీళ్ళుంటే మూడు రోజులు చేస్తాము లేదంటే కూరళ్ళ రోజు రే పనంగానే అన్నీ చేస్తాము పొద్దున్న హల్దీ ఫంక్షన్ పెట్టుకున్నా ఆ హల్దీ ఫంక్షన్ అయితది, ఆ మధ్యాహ్నము మెహంది ఉంటంది. సాయంత్రము కూరాళ్ళు ఉంటయి అబ్బాయి తీసుకరావడం అని అవన్నీ ఉంటాయి.
పెల్లి పెళ్ళిపొడి చేస్తారండి
సాయంత్రం చేస్తాం రేపు పెళ్ళనంగా ఒక రోజు ముందు
తీసుకెళ్తారు పిల్ రెడ్ బెలూన్ చేయడానికి
ఉన్నారు మా దగ్గర చుట్టాలు బాగున్నారు తీసుకెళ్తారు ఆ ఇంట్లో పెళ్లి ఆమ్ కూతుర్రు చేసి కూరలు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అబ్బాయ్ ని తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత ఈతల వాళ్ళ బియ్యం అవన్నీ దంపిన తర్వాత కార్యక్రమాల అన్ని ఇటు పంపినాక అటు అమ్మాయిని తీసుకొని వతరు వాళ్ళు మా చుట్టాల వాళ్ళు దగ్గర వాళ్ళు ఇక తెల్లవారుజామున అమ్మాయిని తీసుకొచ్చి మైల పోలుకు కార్యక్రమం చేయిస్తాం మైల పూలు అయిన తర్వాత ఐరోన్లు తీసుకొస్తాం ఈ అమ్మాయికి స్నానం ఇట్లావని చేయించి మంచిగా రెడీ చేపిస్తాం
ఎదురుకొళ్ళ దగ్గర అమ్మాయిని తీసుకెళ్తారా మీ దాంట్లో
మదానిలో తీసుకెళ్తాం అమ్మాయిని తీసుకె తీసుకెళతాం
అబ్బాయి వాళ్ళ తిందాం అంటే ఫలహారాలు పంపుతారా ఆ టెంపుల్ దగ్గర
ఇక అబ్బాయి వాళ్ళ వచ్చిర్రంటే ఇక మన వాళ్ళు పో తరు కదా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు మంచినీళ్ళు ఆ టీ ఆ కార బూందీ ఇలాంటి అ లడ్డు ఇవన్నీ పంపిస్తాం ముందు
చెప్పకూడదు అటే వాళ్ళవి బాగా అయితే
ఆ చప్పుడుతోనే పంపిస్తాం ఓ తాంబూలంలో అన్నీ పెట్టేసి పంపిస్తాం ఇద్దరు మా వాళ్ళు ఇద్దరు ముగ్గురో తీసుకొని వెళతారు ఒకలు బిందె లో నీళ్ళు ఒకళ్ళు ఛాయ ఒకళేమో ఈ పలహారాలు పట్టుకొని పోయి అబ్బాయి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళను ఇక మంచిగా ఫ్రెష్ అప్ అయి వాళ్ళకి టిఫిన్ పెట్టి చాయ్ కానిచ్చి వస్తారు మా వాళ్ళు అటు తర్వాత అందరూ రెడీ అయయిి ఇక్కడ అమ్మాయి తోటి ఐరన్ డ్ల ల పూజ జేపించి ఎదురుకళ్ల కాడికి రెడీ అయితాం, ఈ అమ్మాయి వాళ్ళ తరఫునళ్ళు అమ్మ వాళ్ళు కాని అమ్మాయికి ఐరన్ల పూజ చేసినాక ఓడిబియ్యం లాంటివి అవన్నీ పోస్తారు కదా అవన్నీ పోసిన తర్వాత ఇక రెడీ అయి బయలుదేరతారు ఎదురుకోళ్ళ కాడికి
ఎక్కడ టెంపుల్ లోనే కూర్చుంటారా అబ్బాయి లేదంటే గ్రామ పంచాయతీ స్కూల్ ఉంటే స్కూల్ అడ అక్కడ కూర్చుంటారు మీ ఊర్లో ఎక్కడ కూర్చుంటారు
ఇప్పుడు అంటే టెంపుల్ మంచిగా ఉన్నాయి కదా మా ఊల్లో టెంపుల్నే కూర్చుంటారు ఇప్పుడు స్కూళలో కూర్చోరు టెంపుల్ దగ్గరనే రామాలయం ఉంది, శివాలయం ఉంది, బాబా గుడి ఉంది మూడుగుళ్ళు ఉన్నాయి ఎక్కడైనా కూర్చుంటారు ఊరుకి కొంచెం చివరిలో ఉన్న గుళ్ళే కూర్చుంటారు అట్లా
బేవురులో ప్రజ మ ఎస్తున్నారు
ఆ ఊర్లేన
మా ఐదు మంది ర్చున్నారా ఫక్షన్ హాల్లో చేసుకె
మా ఊర్లో కో పామ్ ఫంక్షన్ హాల్ ఉంది మా ఊళ్ళ ఇంటి ముందుళ్ళు చ చేయట్లే అందరుూ ఫంక్షన్ హా లోనే
కానీ ఇంటి ముందు చేస్తేనే మంచిగా ఉంటుంది పెళ్ళి
మంచిగానే ఉంటది కానీ తగిన ప్లేస్ ఉండాలి ఒక పెళ్లి జరిగితే మళ్ళా భోజనాలకు కష్టం అవుతుది కదా భోజనాలు పెళ్ళి రెండు ఒక్క చోట కుదరట్లేదు అందుకోసమని ఇక
పల్లెటుల్లో ఉంటది
పల్లెటూరు అంటే ప్లేస్ బాగుంటది గాని ఉమ్ హమ్ భోజనాలకు ఇటు రెండు వీలుగాక వాళ్ళు కళ్యాణ మండపంలో పెట్టుకుంటారు అట్లా పెళ్లి జరుగుద్ది కాని భోజనాల వరకు మళ్ళా ఇబ్బంది అయితాదిని కళ్యాణ మండపంలోంలో వెట్టుకుంట అట్లా మీరు అక్కడ ఎట్టా చేస్తార్
ఇంకా ఏమేమి చేస్తారంండి అబ్బాయిని తీసుకొచ్చి
అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఐరన్ లోకి దగ్గర అట్లా కూర్చోబెటి తీసుకొని పోతారు
హ
కళ్యాణం మండపానికి
హ
అప్పుడు ఇద్దరిని కూర్చోబట్టి పూజ చేస్తారు కదా అబ్బాయిని అమ్మాయిని ఎదురుకోకి పోయి తీసుకొచ్చి ఇంటి దగ్గర అట్లా కూర్చోబేవారు పూజ చేస్తారు చేసిన తర్వా
తీసుకొచ్చ లేన మంట పని తీసుకుపోయి పెళ్లిి చేస్తారేమో
ఉ కళ్యాణ మండపానికి అందరం కలిసి వెళ్ళి
కానీ వేరే ఊరైతేనయితే కష్టం ఇంటికి తీసుకురాల
వేర ఊరయయితే ఇంటిక తీస్ ఆ తీసుకో రారు ఈగా అమ్మాయిని తీసుకొని మనమ వెళ్ళాలి వేరే ఊరైతే
ఉమ్
ఆ కష్టమైతది అట్లా దాదాపు మాకు తెలిసిన అయితే అట్లా వేరే ఊర్లకి తీసుకెళ్ళలేదు వీళ్లైతే ఇంటి ముంద చేసుకున్నారు కాని ఆ అమ్మాయి వాళ్ళకి కష్టం అబ్బాయిళ్ళకి ఏం కాదు కాని
వా ఎట్లనా రావాల్సిందే సరేనండి మరి
ఆ సరే థ్యాంక్ యూ
సరేనండి